హలో
హలో
హలో బాగున్నారా అండి బాగున్నామండి షాప్ లోనే ఉన్నాము ఇంకా ఇవాళ లేట్ అయింది టూ ఫార్టీ అయిపోయింది ఇంత లేటుగా ఒచ్చారేంటి ఇయ్యాల కొంచెం వంట చేసేసరికి ఇంట్లో పని కాలేదు సండే ఫాస్టింగ్ ఆ లేట్ అయిపోయింది ఇంకా కొంచెం అయిపోయిందా అండి మీ పని ఆ అయిపోయింది అండి ఈ రోజు సండే కదా
రీ రీసౌండ్ ఒస్తుందండి
ఆ హలో ఇప్పుడు
ఇప్పుడు రా
మీ ఒక్క ఫోన్కే రిసౌండ్ ఒస్తది ఏ ఫోన్ కాల్ మాట్లాడినా రావట్లేదు మరి ఎందుకండి మరి ఏమో మరి అసలు ఫోన్ ఆ ఫోన్ ప్రాబ్లమా ఈ ఫోన్ ప్రాబ్లమా తెలియదు
అవునా
ఆ ఒక్క ఫోన్క వేరే నెంబర్లో అదర్ కాల్స్ మాట్లాడితే రావట్లేదు
ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటి
అబ్బ సండే ఫాస్టింగ్ ఇవాళ నువ్వులు టమాట పచ్చడి ఆ ప్లస్ సొరకాయ అది దోసకాయ చారు ఆ ఫాస్టింగ్ సండే
అవునా
ఊమ్
అంటే స్పెషల్స్ ఎప్పుడు వండుతరు అమ్మాయికి
అమ్మాయినా నాన్ అమ్మాయి నాన్ వెెజ్ తినదు నేను నాన్ వెెజ్ తిన ఇగ మా హస్బెండ్కే ట్యూస్డే వెనస్డే ఫ్రైడే సాటర్డే అప్పుడు తింటాడిగా నాన్ వెజ్ ఆ రోజుల్లో ఎప్పుడైనా
అవునా
ఇంక మేమిద్దరం తినం పాప నేను ఇద్దరం తినం
తినాలనుకుంటే ఎప్పుడు తెచ్చుకుంటరు
అసలు పాప ఏం అసలు ఆమె ఏం ముట్టుకోదు నాన్ వెజ్ అంటే ఎగ్ తప్ప నేను ఎప్పుడైన తినాలి అంటే ఫిష్ ఒకటే తినదు అసలు ఒక ఎగ్ ఏ బాయిల్డ్ ఎగ్ అది ఎప్పుడో ఒకసారి
ఆ ఎగ్ అయినా రోజు పెట్టండి
ఓ అట్ల తింటే బాగుండు తినదు అస్సలు అమెకు ఎందుకో ఇగ నాన్ వెజ్ అంటనే ఆమెకు ఇష్టం అనిపియ్యదు ఇగా ఊమ్ టూ ఫార్టీ అయిపోయింది ఈరోజు షాప్కి ఒచ్చేసరికి ఇంకా అన్ని చదివిన వేరే కస్టమర్స్ ఒ స్తే మాట్లాడుకుంటా కూర్చున్నానండి
నన్ను రమ్మన్నారు కదా పొద్దున్న వచ్చిన అవును పొద్దున్న వచ్చినా మీరు రాలేదు
ఆహా అవునా అయిపోయిందా మీ వంట ఏంటండీ ఇవాళ స్పెషల్
మాది ఈరోజు చికెన్ అండి హ ఈరోజు హాలిడే కదా పిల్లలకి సండే ఇగ వారానికి ఒక్కసారైనా పెట్టాలి కదా చికెన్ అంటే మేము మటన్ తినమండి ఓన్లీ చికెన్ ఫిష్ ఎగ్
అంతేనా
అంతే మా అబ్బాయికి ఆ ఇష్టం ఉండది మా అబ్బాయికి ఇష్టం ఉండదు
మటన్ ఎందుకుఅని తినకపోవడం అతనికి ఇష్టం ఉండదు మేం తింటాం అవునా హు హామ్
హలో
హలో ఆ చెప్పండి వినబడుతుందా రీ సౌండ్ వస్తోంది ఏంటి అసలు ఆ ఇప్పుడు ఇప్పుడు వస్తుందా అండి
మళ్ళీ వస్తాంది
బ్బా మీ దగ్గర అయితే అక్కడే అయ్యో ఆ ఇప్పుడు వినపడుతుందా
ఇప్పుడు కూడా వస్తుంది
అయితే అక్కడే అండి మీ ఫోనే అయితే మా ఫోన్ లో అయిత్ తే ఏం లేదు
నాదేనా ఫోన్
ఆ అక్కడే మీ ఎందుకంటే నేను వేరే అదర్స్ కాల్స్ మాట్లాడితే మాత్రం రిసౌండ్ రావట్లేదు.
అంటే నా వాయిస్ నాకే వినబడుత్ వినబడుతుంది.
ఆ అంటే అద్ అక్కడే మీ ఫోనే ప్రాబ్లం అ ఆ మ నేను మాట్లాడినా వేరే వాళ్ళతోనీ ఎవరికి ఇట్లా రి సౌండ్ రావట్లేదంట హే ఏంటండి కుట్టి
మీ సార్కి కాల్ చేసి చూసారా రీసౌండ్ వస్తుందో లేదో ఒక్క సారి.
చేశాను వేరే వాళ్ళకి ఇంతసేపు కస్టమర్స్ తోనీ కూడా మాట్లాడాను. అసలు రిసౌండ్ రావట్లేదు
నాకే వస్తుంది
అబ్బా ఇప్పుడు కూడా వస్తుంద బాగా వస్తాంది టూ మనిట్స్ అ ఇచ్చతుంది చూడి మళ హలో ఇప్పుడు ఇప్పుడు వస్తుందా అండి హలో
వినబడుతుంది మళ్ళా నాది నాకే వాయిస్ అంటే రికార్డు బంద్ చేయండి మీరు.
ఏ రికార్డ్ ఏమ్ లేదు రికార్డ్ లేదు
లేదా
ఆహా లేదండి రికార్డు ఏమ్ లేదు ఆహా మీ వాయిసే కావచ్చండి అక్కడ ఫోన్ ప్రాబ్లమో లేకపోతే ఈ వాతావరణం ప్రాబ్లమా తెలియదు
ఆ నేను ఇంతకు ముంద్ కాల్ చేస్తే కలవలే ఇ వర్షం పడుతుంది కదా.
అవును వర్షం పడితే సిగ్నల్స్ సరిగ ఉండట్లేదు.
ఆ
ఇట్లా కూడా కలవట్లేదు
అవును పొద్దున ట్రై చేస్తే కలవాలా మీకు
అవునా
ఆ ఇప్పుడు కలిసింది కొంచెం
ఉహు ఇప్పుడు రిసౌండ్ తగ్గిందా అండి
తగ్గలే
అలాగే వస్తుందా
ఆ నాది నాకే వస్తుంది
అవునా ఏంటో అయితే మరి వేరే వాళ్ళు ఎవ్వరు అనట్లేదు.
నా ఫోన్ ప్రాబ్లమే కావచ్చు
అదే వేరే వాళ్ళు ఇప్పుడు మాట్లాడినప్పుడు మరి రిసౌండ్ అని అనాలి కదా.
అవును
కిగు
అయితే మీ సారు హాస్పిటల పోయోస్తారు కదా
ఆయనకి చీటి పెట్టిచి ఏంటండి
మీ సార్ హాస్పిటల్లో చేస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో
ఆ అవునవును
అయితే మాక్ ఐ మా పైపు ఒకటి పగిలిందండి
ఆ
అయితే ఇగ ప్లంబర్ వాళ్ళకి మేము ఫోన్ చేసినా అసలు ఎవ్వరు లిఫ్ట్ చేయట్లేదు
అవునా
ఆ ఒకసారి మీ సార్కి చెప్తారా అండి హాస్పిటల్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటారు కదా
అవును ఈ ముగ్గురు ఉంటారు ఎప్పటికీ
అయితే మాకు తెలిసిన వాళ్ళకి మేము కాల్ చేసినామ అండి వస్తాం అంటున్న రావట్లేదు మొత్తం గోడ లోపలికి వాటర్ పోయి అంత గోడ మొత్తం తడిసిపోయి ఉంటుంది
అవునా అయితే అట్లయితే గోడ ఎఫెక్ట్ పడుతుంది అసలు చేయించుకోవాలి రేపు వస్తారు కావచ్చు రేపు మండే కదా ఆ చెప్తా రేపు మండే కదా చెప్పి తీసుకురమ్మని అండి అని చెప్తాను నెంబర్ ఇస్తాను ఆ లెద్ ఆ నెంబరిస్తాను ఆంటీ కూడా టూల్ పక్కన నల్ల వుంది ఇక్కడ కుర్చో మెట్ల కాడ అక్కడ
అస్సలు రావట్లేదు
ఇప్పుడు రిసౌండ్ వస్తుందా అండి
ఇప్పుడా ఆ వస్తుంది
అలాగే వస్తుందా
ఆ అలాగే వస్తుంది
ఆంటీ డోర్ పక్కనే ఉంది మెట్ల దగ్గర నల్ల టాప్ కడుకచ్చుకుపో చేతులు ఆంటీ వాళ్ళ డోర్ ఒక్క డోర్ పక్కనే ఉంటది నల్ల ఏమనరు ఆంటీ పోయి చేతులు కాలు మంచిగా నీటిగా కడుకొని రా హ్యాండ్వాష్ ఆ హలో
హలో
ఆంటీ వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళు డోర్ పక్కనే నల్లా ఉంటది ట్యాప్ హ్యాండ్ వాష్ చేసుకొని రా నువ్ ఆంటీ వల్ల కాంపౌండ్ లోకి వెళ్ళు అట్లనే ఆ లెఫ్ట్ సైడ్ ఆంటీ వాల్ల నెట్టి డోర్ ఉందా పక్కనే ట్యాప్ ఉంది ఖర్చీ హ్యాండ్ వాష్ చేసుకుని రా ఆ మాట్లాడండి బయటకొచ్చాను హలో ఆగమ్మా ఆగమా హ్యాండ్స్ చేసుకుంటదంట ఇక మీ ఆ పక్ నే కాంపౌండ్లోంచి వెళ్ళి అంటే ఆంటంటి వాల్ల ట్యాప్ కనిపిస్తుందాంటె బయ స్తుందని రమ్మని వేళ్ళు స్టేట్ వెళ్లి స్టేట్గెల్లి లెఫ్ట్కెళ్ళు స్ట్రెయిట్గెల్లి ఆంటి వాళ్ళ డోర్ సైడ్ సైకిల్ కాడ్నుంచి ఇక్కడే డోర్ ఉందిగా ముందుకు అటు నల్ల ట్యాప్ ఉంది ఆ సరేనని చెప్పండి ఇంకా
ఆహా
ఆహ్ ఆహా అవును అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటే వాళ్ళ డాడి ఏమన్నా తేస్తారంటే వెళ్ళామంటే భయపడుతుంది
అయ్యా ఎందుకుంటారు మీకు రెంట్కి ఇచ్చినంకా ఎందుకుంటారట
అట్ల అట్లా తినడానికి చేతులు కడుకొచ్చుకోమని పంపిస్తు తున్న అంటే నేను వెళ్ళాను భయమైతుంది అంటుంది నేను వచ్చాను ఇంకా వెనకాల అవునా ఉ ఏ ఏమనరు మంచొళ్ళు చాలా మంచోళ్ళు
ఎందుకు భయపడుతంది మరి ఆ అమ్మాయి
అమె అంతే అమే అంతే ఆమెకీ ఉ అదే అదే ఆమెకి కొంచెం మొహమాటం బాగా హ్ ఉ
అయితే ఒకసారి చెప్పండి మీరు హాస్పిటల్లో మీ సార్ ఓచ్చిన తర్వాత అ వాళ్ళకు అందుబాటులో ఉంటరు గద ఒక సారి ఫోన్ నెంబర్ ఇయ్యమనండి లేకుంటే నేనైనా జెస్త
ఆ లేదు నేను కంపల్సరీ రేపు ఫోన్ నెంబర్ అయినా ఇమంట లేదు అంటే ఆ వచ్చి చేసుపొమ్మనైనా చెప్పమంట
ఆ చెప్పమనండి నాకు అదే బాధ అయితంది వాట్ అన్ని గోడలకు ఎళ్ళిపోతున్నయి అసల్ అంతకు ముందు ఎవరన్న ఇది వర్క్ ఉన్నదని పిలిస్తే వెంటనే వచ్చి చేసి పోయేవాళ్ళు అసలు ఇప్పుడు ఎవ్వరు రావట్లేదండి
అమ్మో ప్లంబర్ వాళ్ళకు చాలా డిమాండ్ పెరిగింది చాలా
అస్సలు ఇప్పుడు నా సెల్లులో నా దాంట్లో నాలుగురు ఐదుగురు నెంబర్స్ ఉన్నయి నేను అందరికి ట్రై చేస్తాన్న ఓస్తున్న మేడం ఓస్తున్న రేపు ఓస్తా ఈరోజు ఈవినింగ్ ఓస్తా కతం రావట్లే
రాట్లేదు రావట్లేదు అంతే తప్పించుకోవడానికి
ఆహా తప్పించుకున్న వాళ్ళకి మనీ ఓస్తది గదా వచ్చిన వర్క్ని జెసుకోవచ్చు గదా
వళ్ళు అలా చూడట్లేదు వళ్ళు పెపెద్ద పనులు వట్టుకుంటున్నరు బిజీ అయితున్నరు ప్లంబరోళ్లు
ఆ చిన్న పని ఏంటి అనుకుంటాను కానీ ఈ చిన్న దానికి ఎవరు ఓస్త స్తారండి వాళ్ళు చేసినోళ్ళే వస్తలేరు ఇల్లు చేసినోళ్ళే ఇంకెవరు వస్తారు
కావాలి వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి కదా
అరే రావట్లేదు మేము మా ఆయన గుడా వెళ్ళిండు పొద్దుట్టుండి మేము ఆగాం ఆగం ఇంట్లో అసలు తిండి లేదు ఏం లేదు ఆ గోడల కెళ్ళి వాటర్ లీక్ అయితున్నయి వ అసలు ఏందో ఏమో జనాలు
లీగ కయ్యేది పైనా కిందనా
పైన అండి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్లో నల్ల నుండి ఆ గోడలకెళ్ళి కొంచెం కొంచము వాటర్ ఓతూనే ఉన్నయి
అరె అవునా మరి అందులో ఫ్యామిలీస్ ఉన్నారా అండి ఇప్పుడు
ఆ ఉన్నా ఉందండి ఒకటి పైన ఖాళీ ఉందండి ఎవరికన్న చెప్పరా మీరు
మా చెప్తానండి
ఆ ముందు గోడ అనేది లేదు గాని ఒక ఇద్దరు భార్యభర్తలు అయితే ఓకే అందులో టూ రూమ్స్ అయితే మే పైన వెలువేషాన్ ఇంక చేయలేదండి మనీ అడ్జస్ట్ గాక
ఆ
అందులో ఇద్దరు అంటే చిన్న పిల్లలంటే కష్టం అటీ ఇటూ ర ఆ అటు ఇ రన్ చేస్తా అంటే వాళ్ళు ఇట్లా చూస్తే కళ్ళు తిరుగుతాయి కదా అండి
అవునవును
పెద్దవాళ్ళు ఇద్దరు భార్యభర్తలయితే ఓకే
అయితే నేను చెప్తాను సిస్టర్సు మొన్న హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ అయి చాలా మంది వచ్చిందంట ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఎక్కువ చిల్ంట
అవును అందులో సిస్టరే ఈరోజు ఒక ఒకరు వచ్చారండి మా ఇంటికి కొచ్చారు ఆమె కొత్తగా మేడారామంట ఈ రోజు వచ్చి చూసియెళ్ళారు
అరే నాగరాజు చెప్పినా అన్నాడయితే మరి మా హస్బెండ్ వాల్లె నా అడిగనుండ అసలు మీరు
ఆహా మా పైన కిరాయి ఉన్నామే
అవునా అదే ఇతనికి కూడా నేను చెప్పినా చెప్తే నేను చెప్పి పంపిస్తా సల్లే చెప్తా వాళ్ళకి అన్నారు చాలా మందికి కావాలంటున్నారు రూమ్స్
ఆ రూమ్స్ అందరు వెతుక్కుంటున్నరు అయి అతే టూ రూమ్స్ ఉన్నాయి ఒక టూ రూమ్స్ ఉన్నాయి ఎవరికైనా అడిగితే చెప్పండి
తను మ్మ్ చెప్తానండి ఇంకా ఈరోజు సంతాన ఇవాళ అంగడా అండి
ఆ ఆ అంగడి
అంగడి అద అవునా వెళ్ళాలి మీ దూరం ఉంటాది కదా అండి మాకే కొంచెం
అ మాకు కొంచెం దగ్గరే ఉంటాది వెళ్ళి తెచ్చుకోవాలి ఇక ఫ్రెష్గా ఉంటాయి కదా అండి
అవునవును
మంచిది ఫ్రూట్స్ గుడ బాగుంటయి
అంతేనా
ఆ తెచ్చుకోవాలి ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి మా సార్నే ఎళ్ళామంటా నేను.
మీరెల్లరా?
అహ వెళ్ళను ఈసారికి, ఒకసారి ఎళ్ళిరండి అని చెప్పాలి ఇప్పుడు.
అవునా
వెళ్త అన్నరు నేనే వెళ్తా తీయనన్నరు వెళ్ళి తీసుకొస్తయ్ పోతదండి అది మళ్లి బురదగా ఉన్నది మళ్ళీ అబ్బాయొక్కడే